హలో
హాయ్ సార్
హాయ్ సార్ గుడ్ హాయ్ మేడమ్. ఏం చే ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదుసార్ కాళిగనే ఉన్నా
భోజనం చేసిల్ల మేడం
చెయ్యాలి.
ఊహు ఏం చేస్తున్నారని ఫోన్ చేసినాం మేడం చెప్పాలి మేడం మీరు
ఆ ఫ్రీ టైమ్ లో మూవీస్ చూస్తారా సార్
చూస్తా మేడం
ఎలాంటి మూవీస్ అంటే లైక్ లైక్ చేస్తారు సార్
ఇంట్రెస్టింగ్ మామూలుగా ఆ స్టోరీ
అంటే కామెడియా థ్రిల్లరా హార్రరా
హార్రర్ చూడన్ మేడం మూవీస్ అంటే ఇప్పుడు మూవీస్ అంటే కామెడీ స్పెషలవు రెండు.
అవునా సార్ మీ రీసెంట్ ట్ మూవీ ఏంటి సార్ చూసింది
రీసెంట్ వచ్చేసి రాజు రాంబాయ చూసినా మేడం
అది రీసెంంటా సార్
రీసెంట్ కాదు మేడం ఇప్పుడు చూసిన సినిమా థియేటర్లో చూసిన మూవీ అయితే అదైతే ఆ మూవీ చూసిన నెక్స్ట్ ఒకటి చిరంజీవి మ వచ్చి లేదా
మన శంకరవర్ ప్రసాదా
శంకర్ వరప్రసాద్ కృష్ణ న ఇప్పుడు పవన్ కల్ అది మంచిగనే ఉంది మేడం నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్స్ మూవీ వచ్చిందట వెళ్ళాలి అనుకుంటున్నాను
ఉస్తాద్ భగత్ సింగా
ఆ ఉస్తాద్ భగత్ సింగ్
అన్ని థియేటర్ లోనే చూసారా సార్ మొబైల్లో ఫోన్
మొబైల్ టీవీలో చూస్తాం మేడం మొబైల్ లో మాత్రం చూడను మొబైల్లో ఎందుకంటే ఇంట్రెస్ట్ నాట్ ఇంట్రెస్ట్ అది, సినిమా థియేటర్లో చూసినట్టు మొబైల్లోగా మంచిగా అనిపియది ప్లస్ టీవీలో చూస్తాం ఫ్యామిలీ పరంగా ఇంట్లో కూర్చుొని టీవిలో క్క మీరు మేడం మీరు థియటర్కి వెళ్తారా
అంటే ఎప్పుడ్ ో ఒకసారి థియేటర్ కి వెళ్తాము సార్ ఇంగ ఎక్కువ థియేటర్ ెళ్ళం కాబట్టి మొబైలే ఇంకా ఫైనల్ ఆప్షన్ కాబట్టి మొబైల్ లో ఎక్కువ చూస్తాను, కాపోతే థియేటర్ లో చూసిన ఫీ లింగ్ అది మొబైల్ లో రాదు సార్ కాకపోతే, స్టోరీ తెలియాలి మూవీ చూడాల నా క్యూరియాసిటీతో చూడ్డం తప్ప ఫోన్ లో నాకు కూడా మంచిగాం పిహెచ్ఆర్ థియేటర్ లో చూసినే బాగుంటది
అవునా మేడం మీరు ఎలాంటి మూవీస్ ఇ కష్టపడతారు మేడం
నాకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం సార్
క్షన్ మూవీస్చ్ చ మీ ఫేవరెట్ హీరో
ఫేవరెట్ హీరో ప్రభాస్ సార్
ప్రభాష మేడంమ్
మీ ఫేవరెట్ ఎవరు సార్
మా ఫేవరెట్ వచ్చేసి హీరో అంటే చిరంజీవి ఉంటాడు మేడం
అవునా సార్ మీ ఫేవరెట్ మూవీ
మూవీ వచ్చేసి మొన్న రీసెంట్గా మనవరప్రసాదే ఇష్టం
అవునా సార్
ఏది రీసెంట్గా చూస్తే అదే ఇష్టంముండే ఇష్టపడు గా మేడం
అంటే ఉంటది కద సార్ ఒక మూవీ ఇంగా చూసినం అనుకో ఆ మూవీ ఇంగా ఫేవరెట్ ఎన్నిసార్లైనా చూస్తామన్న మూవీ ఏమన్న ఉందా
ఇంట్రెస్ట్ గా అనేది నేను చూడను
అవునా సార్
ఆ మీరు మేడం స్టోరీ మూవీస్ చూస్తరా
సార్
స్టోరీ మూవీస్ చూస్తరా మేడం ఇంట్రెస్టింగ్ స్టోరీ మూవీస్ ఏమన్నా కామెడీ మూవీస్
నాకు యాక్షన్ అంటేనే ఇష్టం కాబట్టి నా ఫేవరెట్ మూవీ వచ్చేసి సలార్ సార్ సలార్ దేవరా
దేవరా అంటే ప్రభాస్
దేవరా ఎన్టీఆర్ది సార్స్ సలార్ ప్రభాస్ ది
అవునా మేడం అంటే రీసెంట్ గా మీరు థియేటర్ ల చూసిల్లా మొబైల్స్ ల చూసి కెళ్ళ
ఆ సలార్ టీవీలో చూసా సార్ దేవరా థియేటర్ లో చూసా అవును సార్
కే మేడం మీ ఫ్యామిలీ వాళ్ళు పీఫ్ సినిమాలకి వెళ్తరా
ఆ ఫ్యామిలీతో చాలా తక్కువ సార్ వెళ్లేేది ఇన్ ఎప్పుడోక్ ఒకసారి వెళ్తాం కాబట్టి ఎప్పుడన్నా నేను మా హస్బెండ్ వెళ్తాము ఫ్యామిలీతో ఇప్పుడు వరకు చాలా తక్కువ నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళే తీసుకొని పోత్ తుండే ఆ తర్వాత కొంచం పెద్దగైనాంక అసలు మూవీకే పో-పో పోకపోతుండే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ తర్వాత కొన్ని మూవీస్ కి అయితే వెళ్లా సార్
అంటే ఇప్పుడు మీరు అకేషన్స్ కు ఏమన్న ఫెస్టివల్ పరంగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళరు మీరు మూవీస్ కు
ఇంట్లో పనులు ఉంటయి కాబట్టి ఇంగా పనులు కొన్ని ఇంట్లో చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి కాబట్టి పెద్దవాళ్ళు ఇంట్లోనే ఉంటరు సార్ మా ఇంట్లో సో మేమే అలా సరదాగా ఎప్పుడన్నా-ఎప్పుడన్నా ఓ కు మూవీ ఇంట్రెస్టింగ్ అను పిస్తే అప్పుడు వెళ్తాం సార్
అవునా మేడం అంటే మీకు నియర్ బై దగ్గరేనా మేడం సినిమా టాకీస్ మీర మీ టౌనా విలేజా మేడం
మాది విలేజ్ ఎ సార్
విలేజ్ అంటే ఇప్పుడు మీరు టౌన్ కి వెళ్ళి మూవీ చూడాలి
అవును సార్ కొంచెం దగ్గరే ఉంటది సిటీ మాకు అవును సార్
ఆహా అంటే ఇంట్లో సినిమాలు మాది కొంచెం మచ్చ పల్లటూరు మేడం చా వలేజ్ ఎమ్ మేం సినిమల కి వెళ్ళాలంటే చాలా లాంగ్ ఉమ్ వెళ్ళాలే మేము ఎందంటే మేము సినిమాల కి వెళ్ళాలి అనుకుంటే ఒక డే మొత్తం కేటాయించాలి
అవునా సార్
ఆ వెళ్ళడానకి ఓ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతది టౌన్కి వెళ్ళడానికి దవడానికి వన్ నో వన్ అండ్ హఫ్ పావర్ వాడతక్క మూవీ చూడడానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్ అలా ఫ్యామిలీ పరంగా మేము ఫెస్టివల్ ఉన్నప్పుడే వెళ్తాం మిగతా సందర్భాలలో మేము వెళ్ళలేం మేడం అట్లా ఎక్కువ టీవీ లో చూస్తాం మేడం
అవునా సార్
ఆహా ఇంకా మేడం మీరు రీసెంట్గా ఏ మూవీ చూసిన మేడం సల్లారును
తిం కాదు అది రిలీజ్ అయి్య వన్ ఇయర్ దాటింది
ఉమ్
రీసెంట్ గా చూసింది రాజాసాబ్ సార్
రాజా సాబ్ ఆహా అ మీకు దగ్గరే కదా థయేటర్
ఆ అవున్ సార్ ఒక టెన్ కిలోమీటర్స్ అలా వస్తుంది మా ఊరు నుండి
అవున అవునా మేడం
అవును సార్
ఇకు యాక్షన్ మూవీస్ ఇష్టాం ఇంకో సీరియల్స్ చూస్తారా మేడం టీవీలో
సీరియల్స్ తక్కువ సార్ ఈ మధ్య చూడట్లేదు సీరియల్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది
ఉమ్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ బట్ సీరియల్స్ మీద ఇంట్రెస్ట్
అవును సార్ కా పోతే ఇప్పుడు మా ఇంట్లో కొంచెం టీవీ ప్రాబ్లమ్ ఉంది అందుకే చూడట్లేదు సార్
అవునా మేడం టీవీ ప్రాబ్లం ఉండి చూడట్లేదు అంటే ఇప్పుడు మొబైల్స్ లో అయిన చూడవచ్చు కదా మేడం సీరియల్స్ లైవ్ లో చూడొచ్చు కదా
ఆ కొన్నిసార్లు టైం వేస్ట్ అనిపిస్తుంది సార్ సీరియల్స్
ఆహా అవునా మేడం
నౌ సీన్ నీ గంట సేపు
ఆ అడ్వర్టైజింగ్ రావడం అదంతా చికా క అనిపిస్తుంది మేడం అంటే మీ ఫ్యామిలీలో అందరూ చూస్తారా మేడం టీవీ మీరు టీవీ ఖరాబ్ అయిందని సీరియల్స్ బంద చేస్తారా వాళ్ళ వాళ్ళు కూడా
వాళ్ళు కూడా బంద్ చేసారు సార్ కపోతే ఇప్పుడు మొబైల్ లో జియో హాట్స్టార్ లో మళ్ళీ జీ యాప్ లో ఇప్పుడు వస్తుంది కదా సో ఇప్పుడు మొబైల్స్ లోను చూసుకుంటున్నారు సీరియల్స్
సీరియల్స్ మొబైల్స్ ను చూస్తాలా మేడం
అవును సార్ నాకంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో నేను మూవీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను చూడ్డానికి
అవునా మేడం అయితే ఇప్పుడు మీరు కాలేజ్ లైఫ్ లో సినిమాలు చూసేదా మేడం ఓన్లీ స్టడీ పరంగానే మీరు స్టడీ చేసేదా ఫ్రెండ్ సర్కిల్ సినిమా మూవీకి ఇట్లా వెళదా మీరు
కాలేజ్ లైఫ్ లో చాలా తక్కువ సార్ కాలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ తో ఇప్పుడు వెళ్ళలేదు ఆ ఒకసారి ఒక టూ టైమ్స్ వెళ్ళను అంతే సార్ మా ఫ్యామిలీతో కలిసి అప్పుడు బ్రదర్స్ సిస్టర్స్ అందరం కలిసి ఒకసారి వెళ్ళాము ఒక త్రీ మూవీస్ చూసి సార్ నా కాలేజ్ టైమ్ లో
మ్మ్
అంతే సార్ ఇంకా ఎక్కువ చూడలేదు ఎక్కువ వాటిని ప్రిఫర్ చేయ వెళ్దాం అనుకుంటాం గాని ఇప్పుడు కాలేజీ కాలేజ్ లో మళ్ళీ లీవ్ దొరకదు లీవ్ ఉన్న ఆ రోజేమో ఏమైనా హోంవర్క్ లు గానీ లేకపోతే ప్రాజెక్ట్స్ గానీ అవి ఉంటాయి కాబట్టి ఎక్కు కుదరలేదు సార్
అవునా మేడం
ఇంకా కాలేజ్ లో హాస్టల్ ఉండి ఉండి ఇంటికి ఇం సమ్మర్ లో ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలి లేకపోతే ఇంట్లోనే టైమ్ స్పెండ్ చేయాలి ఆడుకు కోవాలి అని థాట్స్ ఉంటాయి కాబట్టి అ ఎక్కువ వెళ్ళలేదు సార్
అవునా కదడం
అవును సార్
ఉంటాయి మీ అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదా మేడం మూవీస్ చూడడం సినిమాలకు వెళ్ళడం
ఆహా లేదు సార్ ఉండదు సార్ వాళ్ళు కొంచెం అంటే నైంటిస్ జనరేషన్ కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించారు సార్
అవునా మేడం
అవును సార్
మీ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరూ కలిసి వెళ్తారు మేడం ఒకేషన్స్ పెట్టి సినిమాలకు మూవీస్
అంటే ఒసారి వెళ్ళాము సార్ నా కాలేజ్ టైమ్ లో మా బ్రదర్స్ సిస్టర్ మా అందరం కలిసి వెళ్ళాము నా కాలేజ్ టై లో ఓక ఓకే ఒక మూవీకి వెళ్ళాము ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదు మీరు ఎలా సార్ ఫ్యామిలీ తో వెళ్తారా లేకపోతే సింగిల్ గా వెళ్తారా
మేము వచ్చేసి ఫ్యామిలీతోనే వెళ్తాం సమయాన్ని బట్టి లేదంటే మా ఫ్రెండ్స్ తోని కలిసి వెళ్ కలిసి వెళ్తాం అంటే మాకు లాంగ్ ఉంది కదా మేడం మా బ్యాచలర్ లైఫ్లో వి వీక్లీకి వన్ టైమ్ దృష్ చ్చదు మేడం సినిమా హాల్లో
అవునా సార్ అంటే వీక్ ఒకటి రిలీజ్ అయ్యేదా చూసిన సినిమాని చూసే
ఆహా అలా కాదు మేడం మేము ఎలా అంటే ఒక సినిమా రిలీజ్ అయిందంటే వన్ వీక్లో అది చూస్ చేసేది అద ఒక థర్టీ డేస్ సిక్స్టీ డేస్ ఆ తం నడుస్తుంది కదా ఆ సినిమా కాకుండా మరీ వేరే సినిమా పోయేది ఒక సినిమా నడవదు కదా మేడం థియేటర్లు వేరే వేరే థియేటర్లు అలా ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అలా వెళ్ళి మేము ఎంజాయ్మెంట్ చేసేది ఫ్రెండ్స్ తోని
ఓకే సార్
ఇప్పుడు అలా లేదు ఫ్యామిలీ పరంగా మేము అకేషన్సు పండగలని బట్టీ పిల్లలు ఫ్యామిలీని తీసుకెళ్లి చూడడం అలా జరిగి జరుగుతుంది అయినా మాకు చాలా లాంగ్ ఉంది మేడం వన్ అండ్ హాఫ్ టు వన్ అండ్ హాఫ్ ఫోర్అవర్స్ పడుతది పోయే వరకు
ఓకే సార్ ఓకే సార్
ఓకే మేడం ధన్యవాద